హలో హలో
హలో
ఆ వినిపిస్తాందా ఏమంటా వాళ్ళు ఫోన్ తీసుకున్నారు
ఫోన్ తీసుకుంటారు మామూలుగానే వాళ్ళ ఓనర్కి ఫోన్ చేయమ ఫోన్ చేయాలని
ఉహు
ఫోన్ చేయాలని
పెద్దదా కంపెనీ
ఉమ్ యా యా పెద్దది చాలా పెద్ద
నవ్వుతావు నువ్వేమన్నా చెప్తే నాకు దాని గురించి చెప్పకనే నవ్వితే ఏం అట్లే అంటారు
అవును పెద్దదే ఉంటా
ఉమ్ హైదరాబాద్ లో హండ్రెడ్ రూపీస్ కట్లా డ్రస్సులు దొరుకుతాయా
దొరుకుతయి
చార్ మీనార్ దగ్గర దొరుకుతాయంట కదా
ఉమ్ అంటే ప్లేసులు ఉంటాయి ఆ మీరుపేట్టే దిల్ సుఖ్నగర్
కోరిక అది తీరుతుందో తీరదొ
తీర్తది లేే నేను ఉన్నగా
ఆ మూడేంలయి పాయె చెప్పి చెప్పి
ఇగిరాల చేస్త ఓకేనా
ఉమ్ మంచిగా హండ్రెడ్ రూపీస్ బట్టలు కొనాలి బ్యాంగిల్స్ కొనాలి ఇంకా అక్కడ కమ్మలు చాలా బాగుంటాయి అంట కదా
ఉమ్ లేదు కమలీట్ల ఫేమస్ చార్ మీనార్ దగ్గర క్యూసను రెండు నువ్వైతే ఇంకొక గడుపాలంటే అక్కడ నుంచి లేము లేవేమ
నాక్ ఇష్టం తెల్సా చూస్తా ఉండాలంటే అక్క
హ్మ్ పోదం
అక్కడ దున్నుతా ఉంటే ట్రాక్టర్ మా ఇంటి పక్కన ఆ దున్నుతా ఉంటే ఎంత మంచి స్మెల్ ఒ స్తాందో మట్టి స్మెల్ మా ఊర్లో చూస్తే అచ్చం పల్లెటూర్లాగే కాని స్తుంది తెల్సా బాగా ఇంటి పక్కనే పొలాలు ఉంటాయి మంచిగా
మీ ఊరా
ఉమ్ మా ఇంటి ముందర అయితే ఇంకా బాగుంటుంది ఉం నాక్ ఎంత ఇష్టమో మా ఊర్లో మా అందరి ఇల్కంటే మా ఇల్లు ఇష్టం అంటే మరి అంత పెద్దది కాదులే కాక్పోయినా పల్లెటూర్లో ఇల్ ఎట్లా ఉండాలో అట్లా ఉంది మంచిగా ఉంది బైట చెట్ ఇలన్నీ బాగ్ పెట్కున్నాము అందరం పూల్ తెంపి పూల్ పీక్కోనే టైం కి ఎంత మంది ఒస్తార్ ఇంటి దెగర్కి గోరెంటకు దిక్కునకి పూల్ దిక్కునేకి ఆ పిల్లలు ఓస్తారా మేము డ్రమ్ముళ్లు కొన్ నీళ్ళు పెట్టుంటే గోమ్మాలక్క అంతా పూల్ పెట్టేసి పోతారు మొన్నంతా తిట్లు తినేసిపోయారు మా అమ్మమ్మ దెగ్గర
అ
పికోన్ పొర్ అన్ని ఎసేసిపోతారు డ్రాంలక్కి నీళ్ళలకి
ఉహు
పూలక్ కూడా అంతే పోద్దునే అంత్ అవ్లేకా యాభైయో మా ఊర్ ట్ల అంగడి కూడా లేద్ తెల్సా నువ్ నమ్మవ్ మేమ్ బైట ఊర్కు వేరే ఒక్క అంగడుకు బైట ఊరిక్ పోవాల్ ఏం తెచ్చుకోవాలన్నా
మరి షాప్ పెట్టొచ్చు గా మీరన్నా
మా పాన్లే మాక్ సరిపోతాయి ఆయమ్మకు ఏం తెలుతుంద్ లే ఆయమ్మ కే చెవిటా ఒకొక్కసారి మేం చెప్పేదే విన్పియాద్ ఆమెకి
ఒక్సారి అంటే రెండు సార్లు చెప్తారు దాంత ఏముంది
ఏంటిక్లా స్వామి మాక్ అన్ని ఆయ మావ్ పట్కోన్ పోతుంది కదా ఆవేను ఎవర్ చూస్కుంటారు
ఒక్కవే కాబట్టి మీద తెయొచ్చు రెండున్న
యా అయి మొకా అవుకే నాక్ తల్కాయ్ నొప్పితింద్ నాక్ కాలు పోయినాయి అవి మోకాల్ నొప్ ఇవన్నీ ఉంటాయా మేమేం సేతం
ఉమ్
మైయమ్మ దగ్గర మామై అట్లా తిట్లు తింటిన్ తెల్న మా మా అమ్మమ్మళ్ళేం పనులన్ని చే మొన్న మందారం చెట్లు సగం ఆకులు ఎండిపోయి సగం ఆకులు ఉంటాయి చూడు
ఉ
ఆ ఆకలన్నీ పీక్తాంది మా అమ్మ మామ్ మమ్మో నీకేం పన్ లేదా ఆ ఎప్పుడు పన్లేని పంలాన్ని చేస్తా అంటా ఉపా ఇక్కడ్ నుంచి అంటే నన్ను ఇంట్లో ఉండనీయు అమ్మ సామీ నువ్వు అని ఏళ్పోయింది కన్రాజ్క్ మళ్ళీ మా అవ్వే ఓచ్చి మాట్లాడ్తుంది అది ఈ అమ్మా ఇది ఈ అమ్మా అని
మీ అమ్మ మీ అవ్వ ఇద్దరు అక్క అమ్మ చల్ల అమ్మ కుతురా
హ్మ్ హ్ హియా మా నాన్న ల మా నాన్న వాళ్ ఊర్లో ఉన్నా ఇల్లు ఏమైపోతుందో ఏవో మా ఇల్ అయినా వాల్ మా తీర్ వాళ్ళే ఉన్నారు.
ఉహుహ్
ఏమన్నంటే ఇప్పుడు ఉహ్ మీరైతే మీ పుట్నింట్లో ఉన్నారు మాకు పుట్నీల్ ఇదే కదా మేం ఇక్కడే ఉంటాం. కావాలంటే మీరు రాండి ఉందరు ఈడే ఉందాం అందరం అంటారా. మా యమ్మ అట్ల కాదు మా యమ్మ నేనెందుకుంట మీతో పాటి అంటుంది మా యమ్మతో తలకైనొప్పి
ఉహుహ్
మా యమ్మా ఎంతా మా అమ్మక్ కంతా క్లీన్ గా ఉండాలి తెల్సా లేకపోతే తిడతనే ఉంటుంది.
మీ అమ్మ నా
ఉహ్ మా అమ్మ కి తలకైనొప్పి కాదు మా అమ్మ కి హా మా నీకొకవేళ కోడలొస్తే ఏం చేస్తావ్మా నిన్ను తిట్లుతుంటే ఈ ఇంట్లో ఉం ఉందో ఉండదోమా అంటే ఉండకపోతే పోనీ లే అంటుంది.
ఉహ్
కొంసేపే కోపం మళ్ళీ పాపం కాంగైపోతుంది. మా అమ్మ చీ మా అమ్మ దగ్గర చీరలే కొ లేవు తెల్సా మొన్న చెప్పింది మా అమ్మ సర్లేమ్మ నా దగ్గర నాలుగు వందలు ఉందిలే దాంతో కొనుక్కో మా అమ్మ అసలీ మధ్య పండగలకి బ లేకుంట్లేదంటా అంతా మాకి పెట్టేస్తుంది పాపం ఉన్నాకూడా కొనుక్కోదు మా అమ్మా ఎందుకు మా అంటే ఇదేన్కో దానికైతుందిలే అంటుంది. అందుకే ఇంకా డబ్బులున్నప్పుడు మా అమ్మక్కొనిచ్చేస్తా పాపం. తర్వాత రెండు సూట్ కేసులు కొనాలి. నువ్వు రెండు నువ్వొకటి కొనుక్కో చిన్నది, నేను రెండు కొనుక్ కుంటా సరేనా.
రెండెందుకు
నా నాదెక్కువున్నై కాబట్టి రెండు నీకొకటే కొన్నే ఉన్నై కాబట్టి నీకొకటి
ఉహుహ్
అవన్నీ దేంట్లో పడతాయ్ చెప్పు అందుగే కొనుక్కోవాలా ఎందుకువడతై
ఒద్దు ఒక్కట్ జాలు ఎందుకు రెండు మూళ్లు ఒకటి కొను చమల్ కుదరక్పోతే మల్లీ కొనాల్చుడే.
రావ్ పీస్ కుంటా
ప్రస్తుతాన్కి చిన్నది కొనూ, పెద్దగా మీడియం కొనూ, నేను చిన్నది కొనుకుంటా, లేదంటే ఇద్దరుం మీడియమే కొందాం.
కార్య అన్న గానీ, ప్రియ అన్న గానీ. నాకోగరే తెచ్చుకున్న పడుతుందండి.
ఉహ్ ఎవరు మీ తమ్ముడా.
రాగ్వెల్దామా ఫోన్ జేసున్నాన ఆ పనుందని పైకొచ్చేసి పొద్దు పొద్దున్నే వెళ్ళిపోతే సాయంత్రం
హలో
అహ్ అ హలో చెప్మే
ఊర్కి కాలేజ్ ఎప్పుడు రీఓపెను పేర్ యూస్ చేయొద్దన్నావ్ మల్లిప్పుడు యూస్ జెస్తా ఉన్నావ్ ఎవర్ చెప్పినార్ నీకు
హ్మ్ అంతే ఇంకా మే ఫోర్ నుంచి ఆ ఏప్రెల్ ఫోర్ నుంచి జులై ఫోర్ వర్కు కరెక్ట్ టూ మంత్స్
జూన్ ట్వంటీ నైన్ అన్నారు మా వాళ్ళు
జులై ఫోరు
ఔనా మా వాళ్ళన్నారు జూన్ ట్వంటి నైన్తైలో అని
హ్మ్ హు ఈ తైర్టీ టు తైర్టీ ఎట్లా జేయాలొయేమో కొనుక్కోవాళ లేకపోతే కాలేజీల్లో ఆహ్ గ్రూ దాంట్లో మనం ఫిల్ చేయించుకున్నా వాళ్ళు వళ్లే క్లాసులు జరుగుతాయి ఏమో ఇస్తారో లేదో తెలిదు మౌనికాకెమో ఆ కంపెనీ వాళ్ళు ఇస్తారంట అవ్ ఓక్ సాలరీ వచ్చిందా లేదో తెలిదు ఫస్ట్
కంపెనీ నడిస్తే రాలేనా
నా వారం రోజులు పోయింది గదా ఇస్తామని చెప్పినారంట ఎండాకాలంలో ఇంకా ఏసీలే ఏస్తే మంచిది గదా ఆ పాపక్ ఏసీలే ఏస్తే కాలేదంట
ఉమ్హ్ అబ్భా ఏసీ గూడా పడ్తది ఒకరి కొందరికి పడుతాది కొందరు పడదు ఆ పాప ముందే అట్ల అట్ల ఉంటది
అదే ఆహ్ ఇప్పుడు ఇంగా ఆ పాపాక్ కండ్లన్నీ లోపల్కి వెళ్ళియినాయంట
ముందే ఉండది సామీ అట్లే
మళ్ళీ బట్ల హిందూపురము లో గూడా బాగుంటాయి కొన్ని టాప్స్
నేనా జేసింద నువ్వా
నువ్వే అనుకుంటా చేసింది ఈరోజు నేను హిందు భూమి లో కొంటా
ఏంది మే ఈ సారి ప్రాట్ టైమ్ లో లేతే నెక్స్ట్ మంత్ నేను లేపాక్షికి వద్దునా
ఉమ్
ఉమ్
చెప్తా ఎబ్బుడో ఖాళీగా ఉండి డబ్బులు వస్తే నాకు అబ్బుడు కొనుక్కోవాల
నెస్ట్ మంత్ డబ్బులు ఉంటాయి గదా ఎలాగో వస్తాయి గదా నెక్స్ట్ మంత్ ఈ నుంచి నేన్ వచ్చేది ఎలాగో పదహైదు పదహైదు ఇరవై అట్ల వస్తా
నెక్స్ట్ మంతా
ఆహ్
ఆహా
ఇప్పుడు ఈ మంత్ మాములుగా ఈ మంత్ డబ్బులు ఏం ఇపించుకోను
రెంటు మళ్ళే
అదే రెంట్ ఏముంది ఇంకా
రెండు వేలు
ఇస్తం లే రెండు వేలుగా ఎంత
కరెంట్ బిల్లు గూడా తక్కువే వచ్చింది ఈ సారి ఎవరు లేం గాబట్టి
అట్లే కొడుతా అట్లే గొడుదునా
మేయ్ టైం అయింది చూడు మే
సరే సరే
ఉమ్
నీక్ కట్ జేస్తా మళ్ళీ ఒక టూ మినిట్స్ చేస్తా
ఆహ్ ఓకే
వెళ్ళు